హలో హలో
వినిపిస్తుందా అండి.
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి, మీకు వినిపిస్తుందా?
ఆ ఓకే అండి.
ఏం చేస్తున్నారు, బావున్నర?
బాగున్నాం, మీరు బాగున్నారా?
హా బాగున్నా
ఏ మూవీ ఇష్టమండి మీకు?
తయ్యో నాకన్ నేనంత చూడనండి ఎక్కువ మూవీస్.
అవున
మీరు చూస్తారా
అవునండి
రీసెంట్గా ఏం చూసారు ఏం మూవీ
రీసెంట్గా అంటే నేను మొన్న ఈ రీసెంట్గా ఉంట ఈ మధ్య వెళ్ళలేదండి
ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి థియేటర్స్ కి అయినా గాని
అవునండి ఇది కేరళ స్టోరీ టూ చూసారా
ఆహ లేదండి చూడు అని నా కూడా బాగా వస్తున్నాయి రీల్స్ కానీ చూడాలి ఇగ వీకెండ్స్లో టైం లేక చూడలేదు చూస్తా మీరు చూసారా
వన్ అనేది చూసానండి మా వైపు ఆ మూవీ చూడాలని చెప్పేసి ఈ ఆక్స్పెషల్లి గర్ల్ కి ఫ్రీ మూవి టికేట్ ప్రొడ్యూస్ చేసి ర్రు మళ్ళా అందులో ఆ ఇవి మన బ్రేక్ టైం లో తినడానికి ఆ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేసిరండి ఎందుకంటే ఆ మూవీ అనేది అవేర్నెస్ ప్రతి ఒక్క ఉమెన్ కు ఉండాలని చెప్పేసి అట్లా చేసిర్రు మా వైపు
మేము కూడా చూసామండి అది కేరళ వన్ స్టోరీ
ది కేరళ స్టోరీ అది చ రియల్ గా జరిగిన మూవీ అంటా అండి చాలా బా గుంది
అవునండి చూసాను నేను కూడా ఇది టూ చూడాలి ఇగ ఏలా ఉందో అని చెప్పేసి
మ్ హు మీకు ఏ హీరో ఇష్టమండి
హీరో ఈ హీరో అని ఏం లేదండి సినిమాని బట్టి అట్లా ఇష్టం కొందరు చూస్తే పట్టిక్లేర్గ ఇతనే అని ఏం లేదు అంటే కొన్ కొన్ని ఉంటాయి కదా అలా అప్పుడప్పుడు చూస్తా అం టే అంత అడిక్టెడ్ పర్సన్ కాదు మూవీస్ కి సాంగ్స్ ఇనడం ఇష్టం
ఉహు
ఆ అట్లా కొందరు చూసినప్పుడే వాళ్ళు నచ్చతరు అంతేగాని ఈ హీరో ఇష్టం ఈయననే ఇష్టం అని అట్
నా కై తే అండి విజయ్ దెవరకొండ రష్మిక అసలు గీతా గోవిందం వచ్చినప్ప డు అరే బాగుంది అనుకుంటే అలాంటి వాళ్ళు రియల్ గా మ్యారేజ్ చేసుకుంటే ఆ ఫ్యాన్స్ కసల్ ఎన్ ఎంత బాగుంటది నేను అసలు మన న్యూస్ పేపర్ లో కూడా మనకు పెట్టిర్రు ఏమని అంటే వాళ్ళది ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి అప్ ప్పుడే నేను సగం బిలీవ్ చేసుకున్నా వావ్ అనుకున్నా చాలా మంది అన్నారు కానీ వాళ్ళు రియల్ గా వాళ్ళ ఇస్ా అకౌంట్స్ లో వాళ్ళు అఫిషియల్ గా ఏం పెట్టలేదండి పోస్ట్లు అయితే అందరు వెయిట్ చేస్తున్నారు న్యూస్ పేపర్ లో కూడా ఫిబ్రవరి మన సిక్స్టెంత్ కనుకుంటా సిక్స్టెంతో ట్వంటీ సిక్స్ కో ఆ రోజు ఒస్ ఆ రోజు వాళ్ళ మ్యారేజ్ అని వి పెట్టారు ఇగ నేనైతే ఆ రోజు మొత్తం ఆ అదే మీకు తెలియదు ఇష్టంలో ఉన్నారు మీరు కూడా ఫాలో అయి
నేను ఒక్కసారి చూస్తే నాకు గుర్తుండిపోద్దండి అట్లా ఐస్ ష్టం అట్లా ఉంటది నాకు ఒక్కసారి ఇట్లా చూస్తే గుర్
ఓకే ఓకే అయితే ఆ రోజు ట్వంటీ సిక్స్త్ రోజు మార్నింగ్ నుండి అసలు వాళ్ళ అకౌంట్స్ రీఫ్రెష్ చేస్తునే చేస్తున్నా అసలు వాళ్ళ పోస్ట్ బెటర్ లేదని ఈవినింగ్ సిక్స్ కి పెట్టినంక వావ్ చాలా బాగా దిల్ ఖుష్ అయిందండి నాక్ కైతే
అంత డై హాడ్ ఫ్యాన్సా అండి మీరు
అవునండి చాలా ఇష్టం వాళ్ళంటే మళ్ళీ వాళ్ళింకా మ్యారేజ్ చేసుకుంటే ఎంత త బాగుంది
కానీ మనం ఇప్పుడు అది ఏంది వాళ్ళు ఎవరు సమంత నాగచేతన్య కూడ చేసుకున్నారు కదా అని అలానే మళ్ళ అయితదేమో అని భయం వెస్తుంది నాకు పాపం వీళ్లన్ చూస్తే
లేదండి ఏదైనా మన నమ్మకం లోనే ఉంటది ఏ సాంగ్ సిస్టమ్ అన్నారు కదా ఏ సాంగ్ సిస్టమ్ అండి మీకు
నాకు మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం అండి పడుకునేటప్పుడు మంచిగ సాంగ్స్ వింటూ పడుకుంటా
ఆహా
మీరు రీసెంట్ గా చూసిన సినిమా చెప్పలేదు గుర్తులేదా అంటే చూడలేదా
అట్లా అని ఏం లేదండి నాకు రీసెంట్ గా చూసిన మూవీ అంటే నేన్ థియేటర్ లో దేవర చూసాను దాని తర్వాత చూలేదు నాకు గుర్తు లేదండి
అయ్యో మీరు అప్డేట్ల లేరండి
హవును
నేను మొన్న ఒకటి ఏంది ఆ డ్యూడ్ చూసాను చాలా దాంట్ల ఒక పాట ఉంటది నాకు పిచ్చి ఇష్టం ఆ పాట అంటే
అవునా ఏం సాంగ్ అండి
న మాటూన బాధకు మాటల క్యూరువ నన్ను కన్న కలలకు ఆ ఆక్సిజన్ స్టోరువ అది ఉంటది కదండి పాట ఫేమస్ మొత్తం ఇంస్టా రీల్స్ లో అదే వస్తది మొత్తం ఫీడ్ మొత్తం అదే ఉండే మొన్నటి వరకు
అవును మీరు పాట పాడిర్రు చాలా బాగుందండి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు పాడతరని
థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదో మీ అభిమానం అల
అవునా మీకు డ్యాన్స్ కూడా చేస్తారాండి మీరు
లేదండి అప్పుడప్పుడు అంటే ఇక డీజే వస్తే చేస్తాం కానీ స్టేజ్ పెర్ఫామ్ స్ అట్ల ఎప్పుడు ఇయ్యలేదు చిన్నప్పుడు చేసాం కాని ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు మాకు ఆఫీస్ లో వినాయకచవితి బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు కదా అప్పుడు డీజేలు పెడతారు అప్పుడు డ్యాన్సులు చేస్తామండి మీరు మరి మీరు చేస్తారా మీకు ఇష్టమా
అవునండి అంటే నేను నార్మల్గా స్టేజ్ పర్ఫార్మెన్స్ సోలో పర్ఫార్మెన్స్ సొ అట్లా ఇవ్వను కానీ ఎట్లా అంటే డీజే వచ్చినప్పుడు స్నేహితులతో తొందర గర్ల్స్ తోటి చేస్తానండి
మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు గుర్తు నాకు అంటే స్టేటస్ చూశాను మా ఫ్రెండ్స్లో వచ్చింది మీ ఫ్రెండ్తో కలిసి చేసినట్టున్నారు
అది మేబి నా బీటెక్ అనుకుంటా అండి అప్పుడు చేయక తప్పదు అలాంటి సిచ్యువేషన్ ఉండే నేను రేయరండి అట్లాంటివి అసలు చెయను ఎగ్గు
అంత కూడా గుర్తుంటదా అసలు నిన్న ఏం కర్రీ తిన్నరు ఒకసారి చెప్పండి నాకు
మాది సాంబార్ అండి
ఆహా థ్యాంక్ యూ అండి చెప్పినందుకు గుర్ త్తులేదేమో అనుకున్నా ఇంకా
మీకెల తెలుసండి మా కర్రీ
అంటే నిన్న నాకు వచ్చింది అప్డేట్ సో అలా
ఓకే అండి అయితే మీరు సినిమాలు ఎక్కడ చూస్తారు ఓటీటీయా థియేటరా
తానండి హాట్స్టారు జీ ఫైవు
అందలో సినిమాలు రా సినిమాలు ఉండవండి
ఉంటాయండి మీక్ తెలీయదా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇవి ఉంటాయి
అవి ఓకే గణేష్ జీప్పు అవి ఉండవు
అవి క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి నాకు ఇష్టం ఉండదు అవి క్రికెట్ చూడ్డం
ఆహా
మీకు పాట చెప్పలేదు నేను చెప్పాను కాని మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి
అ నాకు ఫిదా మూవీ ఇష్టం కానీ సాంగ్ అంటే నేను ఏం చెప్పలేను అండి
ఎందుకు ఏం లేవు మీ హిస్ట్రీస్ లో
ఉన్నాయి కాని ప్రజెంట్ గుర్తుకు రావట్లేదు
ఇది కూడా అడిగాడు చూడు
సరే అండి అంటే మీరు ఏమైనా సాంగ్స్ చెప్పండి మీరు నాకు ఇష్టము ఉందొ లేదో చెప్తాను
హ అంటే మీకు ఇప్పుడు సినిమాల గురించి మీ అభిప్రాయం ఏంటి రివ్యూస్ ఏమి ఇస్తారు ఇప్పుడు నేటి సమాజానికి చూడాలంటారా చూడొద్దు అంటారా
ఓకే ఓకే ఓకే అవును ఇది చాలా మంచి ప్రశ్న అయితే ఏంటంటే కొన్ని మూవీస్ ఉంటాయి అవి ఎట్లా అంటే మన యంగ్ యూత్ వాల్లని ఎట్లా అంటే చాలా బాగా అట్రాక్ట్ ఉంటాయి అంటే అవి యూత్వి వాళ్ళు చూడాల్సినవి ఇంకా కొన్ని అంటే కొన్ని వాటి వల్ల డిస్ అడ్వాంటేజెస్ అనే కూడా మనకు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే డంగల్ మూవీ ఉందండి అందులో ఇద్దరు సిస్టర్స్ ఎంత బాగా వాళ్ళ డాడీ నేర్పించిన దాంట్లో నేర్చుకొని ఆ ఫైటింగ్ అనేది నేర్చుకొని ఆ ఊరికి మన దేశానికే పేరు తెస్తారండి అట్లాంటి మూవీస్ అనేది మన యూత్ కి చాలా ముఖ్యం ఇంకా కొన్ని మూవీస్ లో స్మోకింగ్ థింకింగ్ అట్లాంటి వల్ల కూడా చాలా మంది ఇది అయితున్నదండీ సో ఏది చూసినా
నేను చూసిన మూవీ ఏంటంటే ఇది మంజుమల్ బాయ్స్ చూసారా మీరు
అవునండి ఇది అవును చాలా బాగుంటు
అది అది ఫ్రెండ్షిప్ గురించి ఉంటది కదండి అది నాకు చాలా బాగా నచ్చింది మూవీ అగ్ని కంఠే స్వచ్ఛమైనది
ఓకే అండి ఓకే మీరు ఇప్పటికే టూ సాంగ్స్ పాడారు సింగర్ లాగా నాకు చాలా బాగా అనిపించింది
నాకు చాలా ఇష్టం అవి కొన్ని లిరిక్స్ ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి వినడానికి ఇది మాములు ప్రేమ కాదు అగ్నింటి కంటే స్వచ్ఛమయినది అని అస్తది అక్కడ ఒక డైలాగ్ ఆ మూవీలో ప్చ్ దానికోసమే అందరు థియేటర్ లోకి పోతరు
ఆ కానీ ఇది థియేటర్ లో రాలేదు అనుకుంటా
వచ్చింది గానీ అంతా టాక్ లేదు అన్నట్టు తెలియలేదు అందరికి వచ్చిందని ఇగా మొబైల్స్ వచ్చాక ఇగా ఇక్కడ ఏం సినిమా నడుస్తుంది ఏం తెలుస్తుంది బయట
మరి సాంగ్ కోసం థియేటర్స్ కి వెళ్ళారన్నారా అయితే
ఆహా ఇక్కడ కాదు లోకల్ల కాదు అక్కడ మల్టీప్లెక్స్ ఫ్లోర్స్ ఉంటాయి కదా అక్కడ దాని కోసం అంటే రీల్స్ లలో వస్తాయి కదా థియేటర్ పోయిన వాళ్లు పెడితే
ఆ కరెక్టే ఇప్పుడు నాణేనికి రెండు వైపు అంటే వన్ కాయిన్ కి టూ సైడ్స్ ఎట్లా ఉంటాయో మన దాన్ని బట్టి మనం మంచి మూవీ చూడాలా చెడు మూవీస్ చూడాలా అనేది మన దాంట్లో ఉంటు
అసలు దానికి దీనికి ఏం సంబంధం అండి నాకు అర్థం కావాట్లే
అదే అండి మీరు ఇంతకు ముందు మూవీకిి రివ్యూస్ చెప్పండి అభి అభిప్రాయం అన్నారు కదా మంచి ఉంటది చెడు ఉంటది దానికి ఎగ్జాంపుల్ నేను నా
అంటే వాళ్ళు మంచి మెసేజే ఇస్తారు ఎవ్రీ మూవీ కూడా వాళ్ళ ఉద్దేశం ఏందంటే మంచి రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తారు బట్ అది మనం యాక్సెప్ట్ చేసే దాన్నిబట్టి ఉంటంది దంటే దాన్ని బట్టి మనం ఇప్పుడు మొబైల్ ఉంది దాంట్లో నువ్వు మంచి నేర్చుకుంటావా చెడు నేర్చుకుంటవా అది నీ మీద
ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్ట్లీ మీరు చెప్పేది కరెక్టే ఇప్పుడు నేను కూడా అదే వింటున్న ఏద దేంట్లో అయినా ఉంటది బట్ మనం ఏది తీసుకుంటాన్నాం మనం దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం మనం ఏది చూస్తున్నాం ఇప్పుడు దంగల్లో అది వాళ్ళ ఎట్లా నేర్చుకుంటున్నారు అనేది మనం చూడాలి గని మధ్యలో పెద్ద పాప ఇప్పుడు మన రెడీ అవ్వడానికి అది ఇది అట్రాక్ట్ అయితది మనం దాన్ని చూడకూడదు మనం చూసే దాన్ని బట్టి ఉంటది అని నేను చెప్తున్నానండి
ఆ అవునండి మీరు దంగల్ మూవీ చాలా అడిక్ట్ అయ్యారూ అని అర్థం అవుతుంది ఇన్నిసార్లు మాట్లాడితే
నాకు ఇష్టం అండి అది చాల మోటివేట్
ఓకే అడి ఓకే క్యారీయాన్ బాయ్ అండి బాయ్